అననుమా న
బాగు ఏం చేసాన్నావు
ఏ చేయట్లేదు ఖాళీగా ఉన్నాం
అ ఒక్కొక్కసారి మన ఇండియా గురించి ఆలోచించినప్పుడు చనాా ప్రౌడ్గా అనిపిస్తుంది కదా
నిజమేడం ఇండియా అంటే డైవర్సిటీగా డైవర్సిటీకి ఒక సింబల్ అనమాట
అవును ఇండియా అంటే ఇండియాలో అంతా మిక్స్డ్ లాగా ఉంటుంది ఇప్పుడు లాంగ్వేజెస్ హిందీ ఇంగ్లీషు మరాఠీ బెంగాలీ ఇంకా ఏమి తమిళ మలయాళం కన్నడ ఎంత మిక్స్డ్గా ఉంటుంది కల్చర్స్ కూడా మిక్స్డ్గా ఉంటాయి ట్రెడిషనల్స్ వెరైటీగా ఉంటాయి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి
కానీ యూనిటీ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది అందరం కలిసే ఉంటాము ఏదైనా ప్రాబ్లం వచ్చినాప్పు ఇప్పుడు అందరూ కలిసి చేసుకోవడం వల్ల మనకంటూ ఒక అంటే అందరం కలిసి యునైటెడ్గా బాగుంటాము
అవును ఇంకా అసలు మన ఇండియాలోనే ఏమో కదా ఇన్ని కల్చర్స్ ఉండేది వేరే ఇన్ని కల్చర్స్ ట్రెడిషన్స్ లాంగ్వేజెస్ వేరే ఏ కంట్రీలో కూడా ఇన్ని లాంగ్వేజెస్ లేవు కదా అసలు
అవును
హు ఇంకా మన కంట్రీలో చాలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు కదా
అవును హు అంటే అన్ని మతాల వాళ్ళు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు దివళి సంక్రాంతి ఈద్ క్రిస్మస్ అన్ని గ్రాండ్ గా చేస్ స్తరు
అవును అసలు ప్రతి ఫెస్టివల్ కి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది ఒక స్పెషల్ స్టోరీ ఉంటుంది అసలు దాని ఆ స్టోరీ వెనుక ఎంత ఇది ఉంటుందో అసలు హిస్టరీ వస్తుంది అన్నమాట
అవును అంటే చాలా మందికి అంటే ఆ పండగ వెనకలున్న మీనింగ్ అనేది చాలా మందికి తెలీదు
ఊ
కానీ అందరు కలి సి సెలబ్రేట్ చేసుకుంటారు బాగా
అవును ప్లస్ ఫుడ్ గురించి చెప్పాలంటే ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది నాకు తెలిసినంత వరకు అసలు ఇండియా సూపర్ అసలు ఫుడ్ లో
అవును అన్ టే నార్త్ సైడ్ గాని సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్ని ప్లేసెస్ లో డిఫరెంట్ డిషెస్ ఉంటాయి అన్ని చాలా టేస్టీగా కూడా ఉంటాయి
ఊ అవును మెయిన్ గా సౌత్ సైడ్ అయితే బిర్యానీ దోశ చట్నీ అబ్బా సు మీట్స్ అసలు లిస్టింగ్ చెప్ చెప్పాలంటే లిస్ట్ వచ్చేసింది చెప్తాంటేనే నో నోట్లో నీళ్లు వచ్చేస్తానయి అసలు ఇండ్లె న్మాట
ఆ అవును అట్లా మనం ఏది ఇది మ్యాచ్ కూడా చెయ్యలేము చాలా బాగుంటాయి
ఊ అవును ఇంకా ఇండియా హిస్టరీ కూడా చాలా రిచ్ అసలు ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది అంతా మనం సోషల్ సైన్స్ లో చదువుకున్నాం కదా
ఆ అంటే దాంట్లో ఇం కా చాలా మనకి ఇన్స్పైరిగ్ స్టోరీస్ ఉన్నాయి కింగ్స్ గురించి ఉంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చాలా
చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ అసలు కింగ్స్ అంటే మొగల్స్ అంటా ఇంకా ఔరంగజేబు మీ ఎవరెవరో ఉన్నారు ఏమైనా గుర్ తుకున్నాయనికి
ఛత్రపతి శివాజ
ఇకా టిప్పు సుల్తాన్ అంటా
ఆ భగత్ సింగ్
ఇంకా మదర్ తెరిసా గాంధీ నెహ్రూ
అవును చాలా అంటే వాళ్ళు మన ఫ్రీడమ్ కోసం చాలా ఫైట్ చేశారు
అవును అసలు ఫ్రీడమ్ కోసం చాలా మంది సాక్రిఫైస్ చేస్తున్నారు కదా
మనం వాళ్ళకి అంటే వాళ్ళ అ చేశారు కాబట్టి మనం వాళ్ళని ఎప్పుడు అంటే వాళ్ళు ఏం చేశారు మన ఫ్యూచర్ మనమే తెలిసేలా చేయాలి వాళ్ళకి మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి
అవును ఈరోజు మనం ఇట్లా ఉన్నామంటే ఇంకా వాళ్ళ వల్లే కదా వాళ్ళు మనం కో మన కోసం పోరాడన కాబట్టి ఈరోజు మనకి ఫ్రీడమ్ వచ్చిందినమాట
హ టెక్నాలజీలో కూడా ఇండియా చాలా డెవలప్ అయితా ఉంది ఇప్పుడు
సెక్టార్స్ లో అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందనమాట మన ఇండియా
ఇంకా స్పేస్ రీసెర్చ్ లో కూడా ప్రోగ్రెస్ ఉంది చాలా ఇంప్రూవ్ అవుతా ఉంది అది
హ అవును నేను రీసెంట్ గా న్యూస్ లోనే చూసిన సైంటిస్ట్లు అయితే చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నా అనమాట చాలా ఎఫెక్ట్స్ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు రీస రీసెర్చ్ పైన రీసెర్చ్ చేస్తాన అనమాట
అవును అంటే వాళ్ళు చాలా వర్క్ చాలా టైం రెస్ట్ కూడా తీసుకోరుంట కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తూనే ఉంటారుంటారు
హ అవును అసలు మన ఇండియాలోనే ఇం గ్రీనరీ చెప్తేా గ్రీనరీ అయితే డు చూడు అదే బాగుంటుంది కదా ఇక్కడ చూడు ప్లాంట్స్ ఉంటాయి మంచిగా ఉంటుంది
అవు ఇంకా విలేజెస్ సిటీస్ అన్ని యూని క్క ఉంట
అవును అసలు సిటీస్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది విలేజ్ లైఫ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది రెండు కలిపితే మన ఇండియా వస్తుంది ఇంకా విలేజెస్ లో ట్రెడిషనల్స్ ట్రెడిషల్ గా ఉంటారు సిటీస్ లో మోడర్న్ లైఫ్ ఉంట మిక్సడ్ అంత మిక్సడ్ ట్రెడిషన్ ఇజస్ ఇండియా అనుకో
అంటే వీటన్నింటినీ బ్యాలెన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా
ఉ అప్పుడే మన కంట్రీ డెవలప్ అవుతుంది కదా కంట్రీ కూడా డెవలప్ అవుతుంది అందుకే మన ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటారు
పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇండియాలో
ఫస్ట్ ప్లేస్ ఏది చైనా ఏమో కదా పాపులేషన్ లో
ఏమో తెలిదు నాకు
మ్మహు ఆ ఫస్ట్ టు చైనా సెకండ్ మన కంట్రీ అనమాట ఇంకా పాపులేషన్ చాన ఉంది కాబట్టి ఈ ఇంకా అదొక ఛాలెంజ్ అనమాట అందుకే మనది డెవలపింగ్ కంట్రీ అంటారు
మ్మహ్ అ కానీ మ్యాన్ పవర్ కూడా మనకు ఒక అడ్వాంటేజే
మ్మ్ అవును మ్యాన్ పవర్ లో అడ్వాంటేజెస్ కానీ కరెక్ట్ చెప్పినాం యూత్ పవర్ స్ట్రాంగ్ గా ఉంది మన కంట్రీలో
లేదు అదేదో తెలుగులో టామెట ఉంది కదా
ని మనీ
నేటి పౌరులు రేపాటి అద నేటి మనుషులె రేపటి పౌరులా
అవును అది బాగ చెప్తా అండి మీ అ మేమ్ స్కూల్లో ఉన్నప్పుడే
ఆ
ఇంగ ఒచ్చి ఎజుకేష్ షను హెల్త్ సెక్టార్సన్ని ఇంప్రూవ్ అవ్వాలి మా కంట్రీలో
అ అందరికి అం తె ఒకరికి ఎక్కువ ఆపట్ చేసిచ్చి ఇంకొకరికివ్వక్ కుండ లేకుండా అందరికి ఇక్కువటి ఈ ఎక్వల్ గా ఆపర్చునిటీస్ ఇస్తే డెవలప్ అయితుంది బాగా
మ్మహు ఇంకా మనం సోషల్ లో చదువుకున్నాంకదా ఇన్క్వాలిటీ గా చూ స్తారు ఈక్వాలిటీగా చూస్తారు ఈక్వల్ రైట్స్ ఇకేం ఫర్ ద ఫర్ టు ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ బై ద కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది రాలేరా సోషల్లో
నాకు గుర్తు లేదు
మాకు ఇది ఎక్కువ మేము సిబిఎస్సి చదినప్పుడు టు ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్ బై ద క కాన్స్టిట్యూషన్ టూ ద కాన్స్టిట్యూషన్, ఫర్ ద కాన్స్టిట్యూషన్, ఇంకొచ్చి అప్పుడు ఇవంతా ఉంటే. ఆమ్ అంటే మైండ్ లో పెట్టుకుంటే అప్పుడు న్యూ స్ట్రాంగ్ అవుతుంది కదా.
అ
హ
డెవలప్ మెంట్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి కదా
ఉ అవును అప్పుడే ఇండియా అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట
ను్వు టూరిజం గురించి ఏమనిపిస్తు
టూరిజం లో నా అసలు టూరిజం అంటే ఇండియా ఇండియా అంటే టూరిజం టూరిసం అంటే ఇండియా ఇండియా అంటే టూరిసం అసలు ఇండియాలో రకరకాల బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయ అన్నమాట అసలు మనం విజిట్ చేయాలంటే అన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో
అవును అంటే ఇవి ఉన్నాయి కదా మౌంటైన్స్ బీచెస్ టెంపుల్స్ చాలా ఉన్నాయి్
హ అవును అసలు ఫారిన్ టూరిస్ట్ ఫారిన్ నుంచి కూడా చాలా మంది టూరిస్ట్లు వచ్చి ఇండియాకు వచ్చి అట్రాక్ట్ అవుతార అనమాట అ అంతా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ
అ మన కల్చర్ ప్రిజర్వ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్
హ అవును అసలు ఈ మధ్య అందరూ వెస్ట్రన్ క అట్రాక్ట్ అయిపోతున్నారు, మన కల్చర్ ని మర్చిపోతున్నారు, ట్రెడిషన్స్ మనం మర్చిపోకూడదు కదా అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలా
అవును అంటే ఇప్పుడు మనం మూడు సడన్గా ఎంత డెవలప్ అయినా కానీ మనం అంటే మనంగాని మ పూ పుర్వికుల్ పుర్వికులు కానీ అక్కడ నుంచి వచ్చినారో మనం మర్చిపోకూడదు కద్ అట్నే ఆ రూట్స్ అనేవి మెయింటైన్ చేయాలి
మ్ అవును అదే మన స్ట్రెంత్ అన్నమాట
ఆ
ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఇండియా చాలా గ్రేట్ కంట్రీ నా దృష్టిలో అయితే.
అవును ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రోగ్రెస్ కూడా ఉంటుంది మనది ఇండియాలో.
ఊ ఇంకా మనం మన కంట్రీ కోసం కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి కదా.
ఊ పక్కా ఇవ్వాలి మన కంట్రీని బెటర్ చేద్దాం మనం.
ఊ సరే అయితే లాస్ట్ కి జయిహించ్ చెప్పాలంతే సరే అయితే మిమ్మల్ చేసాను.
ఊ సరే బాయ్